ఆఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
సో దీని గురించి మామూలుగా కాలాలు అంటే మూడ్స్ కానివ్వండి కాలా మూడ్స్ అంటారు మీకు తెలుసో లేదో గుణాలంటారు మాట మూడు గుణాలు ఉంటాయన్నమాట దాన్ని ఆ ఫస్ట్ది వచ్చేసి సత్వగుణం అంటాము సత్వగుణము రజోగుణము ఆ తమో గుణము మూడు గుణాలు ఉంటాయి పర్సన్స్ కూడా మనం పర్సు ఎస్ ఎస్ గుణము గుణము సత్వగుణము సత్వం
ఆహా సత్వం ఆ ఓకే ఓకే
శికా అంటం కదా అలాగ సత్వగుణం
ఆహా ఓకే
ఈ సత్వంలో ఏంటంటే చాలా మంచికి సంబంధించిన గుణం అన్మాట వీళ్ళు సత్వగుణంలో ఉండే నుష్లెలా ఉంటారంటే చెప్పింది వింటారు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి మంచి పనులు మనం చెప్పినప్పుడు దాని కక్ట్ గా ఫాలో అవుతారనమాట కొం సత్వగుణంలో ఉండే మనుషులు అంటే ఏంటే వాళ్ళు మంచి వాళ్ళంటాం గదా మన బేసిక్ గా అతను చాలా మంచో వాడు అంటం గదా లేదా ఆమె చాలా మంచి అమ్మాయి అంటాం గదా సో అలా ఏసినప్పుడు ది సత్వగుణంలో ఉండే ఇప్పుడ ఏందంటే వాళ్ళు చాలా నాలెడ్జ్ ని కొంచెం నాళ్ నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ సంపాదించుకొని ట్రై చేస్తారు, చెప్పింది వింటారు ఆ చేసేది చెప్తారు గన్మాట వాళ్ళు. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చ మనం ఏదైనా మంచిగా చెప్తే వాళ్ళు వింటారు చేస్తారు అన్మాట, మనం చెప్పిన మాట వింటాము అంటారు గదా! అలాంటి వాళ్ళ్కి అలాంటి పిల్లల్ని ఏంటంటే సత్వగుణంలో ఉండా
స ఆ
ఇంకోటి ఏంటంటే రజోగుణం అంటాం అన్మాట రజోగుణంలో ఉండడం అంటే ఏంటంటే ఆ కుందరు పిల్లలు ప్యాషననేట్ గా ఉంటారనట ఫర్ ఎగ్జాంపుల్ వా డ్రాయింగ్ ఏస్తాడనుకో వాడి డ్రాయింగ్ ఒకటే ఏస్తా ఉంటాడు, వాడి అన్నం గూడా తిండువాడు. డ్రాయింగ్ ఏస్తానే ఉంటాడు ఏస్తానే ఉంటాడు, అదొక మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటాం అన్మాట మోడ్ ఆఫ్ ప్యాషన్. నంటాం ఆ మోడ్ ఆఫ్ ప్యాషనేట్ లో ఉండేవోళ్ళు ఏంటంటే ఐయామ్ ఏ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ అం అలాగ ఉండడం వల్ల ఏంటేంటంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా అలాగ వాడు ఆ ఆరోగ్యం కూడా చెడుచుకోని మరీ వాడు వాడికి ఎక్కువ ఏంటంటే కోరికలు ఎక్కువ ఉంటాయన్నమాట అదే
అది మనం మనం అనుకునింది సాధించాలి అనిని లైక్
వాడికి డిజైర్డ్ గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాడు పట్టుందే పట్టు అన్నట్టుంటాడన్మాట
మ్మ్
అలా ఉండడం గుడా డేంజరే గద ఆరోగ్యాన్ని చెడుచుకోని మరీ దానికోసం ప్రయతిస్తూ అనే బ్యాలెన్ ఉండరు వాళ్ళు
యా
ఓకే నన్ బ్యాలెన్స్డ్ గా ఉంటారన్మాట సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఏంటంటే తమోగుణం అంటాము దాన్ని మనం మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటాం వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసిన నిద్రపోతనే ఉంటారు బద్దకంగా ఉంట టారు చెప్పిన మాట వినరు చెయ్యరు ఓకేనా
మ్మ్
చాలా ఎంత చెప్పినా గాని వాళ్ళు వినారనమాట వాళ్ళకి ఏమైనా మనం చెప్ గుడా వాళ్ళకి అర్థం కాదు అర్థమైనా వాళ్ళు ఫాలో అవ్వరు ఎప్పుడు నిద్రపోతా ఉంటారు క్లీన్ గా ఉండరన్నమాట వాళ్ళు అంటే ఎప్పుడు అంటే స్నానం చేయమంటే చైరు నిద్రబోతానే ఉం టారు ఎప్పుడు గుడా మనకు వాళ్ళొక లోకంలో ఉంటారన్మాట అజ్ఞానం టాం గదా అజ్ఞానం ఆ అజ్ఞానంలో ఉంటారు
అంతేం అంతే మీరు అంతే మీరనేది మును మునులు మునీశ్వర్లు ఉంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ కి చెందిన మూర్ తత్వం అనమాట వాళ్ళు కూడా అంతే కదా ముని మునులు అనే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు గా అదొక అజ్ఞాతవాసంలో ఉంటారన్నమాట వాళ్ళు
మునులు అజ్ఞాత వాసంతో ఉండడం అనేది కంపేర్ చేయడం ఇక్కడ ఇకచ్ కంపేర్ చేయగుడదు ఇక్కడ మనము మునులు అనేది వాళ్ళక
అది అంటే వాళ్ళంటే వాళ్ళు మెడిటేషన్ చేసుకుని భక్తి పార్వతం నా పా దాని ఉంటారనమాట మీరు చెప్పే అజ్ఞా నా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనమాట
ఓహో అవునా అదే గదా ఓకేే ఓక్
అజ్ఞాస్ ఆ అజ్ఞానతనంలో ఉంటారు వీళ్ళ ఏంటంటే మూర్ఖత్వపు వీళ్ళు చేసిందే కరెక్ట్ ఆ నేను చెప్పిందే శాసనమో అనే దాన్ని బట్టి వీళ్ళుంటారనమాట
అవును అవును
అది మీరంటాడేది
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇప్పుడు మీరు అన్నారు కదా ఐ మీన్ మోడ్ ఆఫ్ ఓ ఫస్ట్ మూడ్ ఆఫ్ గుడ్నెస్ అదే మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే అది సత్వగుణం గుర్తుపెట్టుకోండి జస్ట్ మీకు చాలా బాగా ఈజ్ అవుతుంది అన్మాట దాని తర్వాత నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫ్యాషన్ ఫ్యాషన్ అనేది రజోగుణము రెండుది
ఒక పనిని చేస్తానే ఉంటారు
చేస్తూనే ఉంటారు వాళ్ళొ ప్యాషనెట్ లాగా ఉంటారు అనమాట వాళ్ళు అన్బాలెన్స్డ్ గా ఉంటారు
ఆ
కొరు మనుషుల్ పట్టించుకోరు వాళ్ లోకంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు అది పనిగా ఉంటంది ఈ పని ఇంక అంతె ఉ ఏ ఎవరేమైపోయినా పట్టించుకోరు అలాంటి వాళ్ళకి కోరికలు ఎక్కువు అనమాట సంథింగ్ ఏదనా పట్టుకున్నారంటే పట్టుకున్న అంతె వాడ మీరు అంటారు కదా మూర్ఖత్వం అంటారు కదా అందులో కూడా అన్నమాట
అంత బంగారమే అన్నట్టు
అవును వ సో ప్యాషనెట్ అంట వాళ్ళు ఏంట అంటే వాళ్ళు కొత్తది అది అది కని పెడదాం ఇది కని పెడదాం అది చేస్తాం ఇది వాడు ఒక ఊ ఒక స్టాండ్ ఇదిగుండాదు
ఆ
సొ ఇదనమాట సో ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు అబ్జార్వ్ చేసినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇప ఆ కొందరు కొందరు మనుషులు మీరు అప్ జార్వ్ చేసినట్లయితే ఒక గుణం ఒకరికి ఉంటంది, లేదా రెండు మూడు గుణాల్ కలిసి ఉంటాయి ఒక్కొక్క పర్సన్స్ లో
ఆ అంటే ఆ సత్వగుణము ఆ అది ఏవ్ రుత్ రుత్ జువ గుణము
తమో గుణం తమో గుణం తమ్మమ్మ తమమ్మ అంటే చేస్తగదా తమ్మమ్మ అంటే
ఆ
తమోగుణం అనమాట ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీచర్స్ ఉన్నారు కదా టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా
ఆ
అంటే అఫ్ కోర్స్ గందులో ఆ గుణంలో లేరు కనీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ మోడ్ ఆఫ్ గుడ్నెస్ లేదా ఆ సత్వగుణంలో ఉంటేనే వాళ్ళు కరెక్ట్ గా పనిచెగలుగుతారు
హ్మ్ హ్మ్
ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వోచ్చేసిందా మూడ్ ఆఫ్ గుడ్నెస్ లేదా మూడ్ ఆఫ్ అదేగా ఆ సత్వగుణం కు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టీచర్ అనుకోండి ఎగ్జాపుల్ ఒక టీచర్ ఎగ్జాపుల్ చెప్ ననాలా చాలా మంది ఉంటారు ము టీచర్గా ఉండే అతను ఏంటంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉండాలతను ఎందుకంటే అతను నాలడ్జ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతేగాని మనకు అలా ఉండకూడదు అన్ మాట ఓకేనా
ఓకే ఓకే
సొ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీచర్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ము మనకు సప్త గుణం లో ఉం తేనె వాళ్ళ అతను కరెక్ట్ గా పాఠాలు చెప్పగలుతాడు, పిల్లలు చెప్పేది వింటాడు ఇతను కరెక్ట్ గా చెప్పగలుగుతాడు అనమాట,
ఊ
సో ఇలా సో నెక్స్ట్ వోచ్చేసి ఆ ఊ ఊ నెక్స్ట్ వోచ్చేసి మూడ్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట, మూడ్ ఆఫ్ ఫ్యాషనున్ నికి ఎగ్జాంపుల్ ఏంటంటే అం అడ్మిస్ట్రేటస్ అడ్మిస్ట్రేటస్ అంటే ఇప్పుడు అం అడ్మిస్ట్రేటర్స్ కానీ సంథింగ్ ఆర్మీలో ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, కం క్షత్రియులు క్షత్రియులు అంటం కదా క్షత్రియులు అంటే ఏంటంటే వాళ్ళు రెడీ టు ఫైట్ ఫర్ ది నేషన్, కంట్రీ ఆ అలాంటి వాళ్ళు ఏ మూడ్ లో ఉం డాలి అంటే ప్యాష్ నెట్ గా ఉండాలి ఉంటేనే ఉంటేనే అతను మనకు దేశానికి రక్ష దేశాన్ని రక్షించడానికి అతను ఎంతకైనా తెగించాలి.
అవును ఇప్పుడు తన ప్రాణాలు సైతము ఇ చాలా మంది చాలా మంది మంది ఇప్పుడు మనకు మన మన కోసం మన దేశం కోసము డెఫినెట్ గా ఆ విధంగా చేస్తున్నారు, కదా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు బట్ నేన అనేది ఏంటంటే వాళ్ళు మన కోసం